హలో నమస్కారమండి నమస్కారం అండి క్షమించండి ఇ ఇ ఇంతకు ముందు జరిగిన అంతరాయానికి
ఆంతరాయం ఎలా
ఈది మి మాకు సడన్గా బ్ దినీ ఎనక్కి వచ్చిందండి
ఎందుకు మీరు ధాన్యం ధాన్యం చేశారండి అది వెనక్కి రావడానికి
ఏం చేయలేదది అది అక్కడ ఐదు నిమిషాలకె ఆగి పోయినదండి దానికే మేము మా మేం ఆపేసాం ఒకవేళ అలాగే మాట్లాడినచో ఐదు నిమిషాలు కూడా లెక్కలోకి రావండి
అలా కాదండి ఎప్పుడు మీరు తిండమే కాదండి కొంచె ఎస్రా దానిక్ కూడా ప్రభు కొంచెం ఎనర్జీకైయనా పెట్టించాలండి
పెట్టిస్తున్నాం గదండీ ఈ రోజు ఛార్జింగూ
అందుకేనండి అది ఆగిపోయింది
అయ్యో దానికి దీనికి ఏం సంబంధం అండి మీరు బలే చెప్తారు
అది గూడా బాగుంటెనే కదండి మనకి క్కూడ కాల్స్ బాగా వచ్చేది
అందుకే అండి దానికి రోజు మేమ్ పూజలు చేస్తున్నామండి
ఎందుకండి ఎవరితో మాట్లాడ్డానికండి
ఆమ్మో ఎవరన్నా ఆడవాళ్ళు దొరుకుతారేమో అని మాట్లాడేదానికండి.
మీరు మరి ఇంత కరువులో ఉన్నార అండి.
ఆ ఏదో కొంచెం అండి.
మా స్నేహితులో ఒకడు ఉన్నాడండి. మా రూమ్ లో అతను ఇంకా కరువు వాడండి.
అవునండి వాళ్ళ ప్రియురాలిని రమ్మన్నారు వారు వచ్చినారా వాళ్ళు.
నాకు ఏమ్ సమాచారం ఏమి నాకు నాకేం చెప్పలేదండి నాకు తెలీయదు. సమాచారం ఏమి తెలియదండి.
ఏమోఅండి వాళ్ళ ప్రియురాలుని రమ్మన్నారు వచ్చారో లేదో తిలియట్లేదు.
నైట్ అది ఏదో మనీ తీసుకున్న విషయం కూడా మీరు చెప్తేనే తెలిసిందండి. నాకు లేకపోతే నాకు తెలియదు.
అవునా అండి.
ఏదోలేండి వాళ్ళ చా వాళ్ళ చావు వాళ్లు చావనివ్వండి.
అదే అండి నేను చికట్లో రాయి ఏసానండి దొరికిపోయారు అండి.
పోనివ్వండి.
హు హు
ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరేలెండి.
ఉ ఒక సందేహం వచ్చిందండి వారంట అండి నెలకి ఇక. ఖర్చులకి వెయ్యి రూపాయలు అంటండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నెల్ ఆహా నెలకి. కాదండి వారానికి వెయ్యి రూపాయలు ఖర్చుకి కావాలంట అండి.
అవునా అండి.
అవునండి మళ్ళీ దానిలో, ఇంకోటి కూడా ఉందండి. ఆరువేల ఐదు. ఆరు వేల ఐదు వందలు అంటా కదండి ఇది.
ఎవరు చెప్పారండి అరువేల ఐదువందలని.
వారు వాళ్ళ అమ్మగారికి చెప్పేసి వచ్చారంట అండి.
కానీ నేను చెప్తా కదండి ఫోన్ చేసినప్పుడు. ఐదువేల ఐదు వందలని నేను చెప్తానండి.
ఏమో అండి మీరు మీరు ఎక్కడన్నా ఉండండి మాకు చెప్పినది అదే అండి. టీ తాగే సమయంలో తేనీరు తాగే సమయంలో. మాకు మీ అక్క గారికి.
నాకైతే సమాచారం ఏమి చెప్పలేదండి. నాకు చెప్పలేదు కాబట్టి నేను వాళ్ళ అమ్మగారి ఫోన్ చేసిన. ఎప్పుడు సమాచారం చెప్పేదే నండి చెప్పేదే నండి.
ఒకసారి మీరు చెప్తాలే అండి మీ స్నేహితుడికి చెప్పమని.
అవసరం లేదండి చెప్ప చెప్పినప్పుడు నాకు అడగాలని. ఆలోచన కూడా రాదా అండి. చెప్పనప్పుడు అడగాలని ఆలోచన, కూడా నాకు రాదండి.
అవునండి మీరు. అదే అండి మేము మాల మాల వేసుకు కొన్నచో పొద్దున్న లేసి. నాలుగు గంటలకి లేసి, స్నానం చేసుకొని. వెళ్ళి పూజ చేసుకొని ఆరున్నర ఏడు కంతా వచ్చేదమండి.
అవునా అండి. తర్వాత మీ యొక్క కార్యక్రమాలు ఏముంటాయండి.
కార్యక్రమాలు ఏము తినేసి పడుకోవచ్చు. అండి ఏదన్నా. పని వచ్చినచ్చో పనికి వెళ్లిన వాళ్లను. లేదా లేద అయితే. పని ఎతుకోవాలను. పని కోసం పనిముట్లు వెతుక్కోవాల్సి వచ్చినా అండి. అన్ని ఏమైన చేసుకోవచ్చండి. పొద్దున, సాయంత్రం మాత్రం. ఖచ్చితంగా స్నానము చే తల స్నానము చల్ల నీళ్ళతో స్నానం చేసి వెళ్లి పూజ చేసుకొని రావాలి రావాలండి
అది ఉపవాసలు ఉండారా అండి దీక్ష తీసుకున్నప్పుడు
ఉప్పువాసాలు ఏమ్ లేదండి కట్టిక నేల పైన పడుకోవాలండి
అంటే ఓపైన వస్త్రం వస్త్రం ఒకటి కింద వేసుకుంటారు కదండి
ఆ వస్త్రము దుప్పట వేసుకోవచ్చండి నేల పైన పడుకోవాలి సుఖాలికి పోకూడదండి
ఆ
వారే కాదండి వారితో రూమ్ లో ఉండే వాళ్ళు కూడా సుఖాలేకి పోకూడదండి ముందే హెచ్చరిస్తున్నాం మీరు మీ స్నేహితురాల కూడా మీ స్నేహితులకి కూడా చెప్పండి బయట అమ్మాయిల్ని కదిలిసేసి రాకకూడదు మీరు
అలాగ అండి
అమ్మాయిల్తో కలవకుడదు
మరి ఫిడ్జ్ లో మాంసాహారం పెట్టినప్పుడు ఏం చెయాలండి
మాంసాహారం పెట్టినోడు మీరు కింద తినేసి రావాలండి పైకి రాకుండా ఉంటే చాలు
అంటే కిందే తినేసి వస్తామ్ అండి కానీ పైకి వచ్చినప్పుడు రూమ్ లో మీరు కూడా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది కదండి
మేము ఆ రోజు మిద్ధిపైకి వెళ్ళి పడుకుంటా లేండి ఇబ్బంది లేదు
ఆ రోజు మీద్ది మీద ఎక్కువ చలిగా ఉంటుందండి
ఇంకో తుప్పటి తీసుకుంటామండి ఏముందండి మేము చెప్పేదాని బాత్రూమ్ లో ఏది సుఖ సుఖాలకి బాత్రూమ్లలోకి వెళ్ళి ఏమంటే చేస్ చేయ్ కూడదండి
ఇంకా ఏమన పధతులు ఉన్నాయా అండి దీనీకేమన్నా
అవునండి మాంసము ఆ ఎట్లా అంటే మీరు మీ దేవుడికి ఉంటారు కదండీ ఉపవాసాలకి అప్పుడు ఎంత నిష్టగా ఉంటారో అంత నిష్టగా ఉండాలండి మేము ఆహార తీసుకోవచ్చండి కానీ తలపై ఏ బరువు పెట్టగూడదు ఒకరిని కో హింసించరాదు హింసించబడరాదు నోట్ బూతులు మాట్లాడరాదు వినరాదు ఆ చెప్పులు ధరించరాదు అదే భయంగా ఉన్నదండి మా నాన్నగారు అసలే నువ్వు మీ అన్నగారి వెళ్ళ నేను మా అన్నగారు అంటానా ఈసారి వెళ్ళేది
మీకు శుభాకాంక్షలే అండి
మీ మేము అసలే నిప్పు ఉప్పు లెక ఉంటామండి మాకు అసలు అర్ధమే కావట్లేదు
మీరు గానీ అక్కడ గొడవ పడినచ్చో మిగతా స్వాముల ముందే మీరు బాగుండరు కదండి
లేదండి ఈ ఈసారి ఎక్కువగా అందరూ మా మా పిల్ల పిల్లలే వెళ్తున్నారండి ఎక్కువ పిల్లలు చెప్తున్నారు మా వయసు వారు మాకంటే మాతో కలిసిపోయే వారే ఎక్కువ మంది ఉన్నారండి
అలా అయితే మీ దిక్ష సులువుగా అయిపోతుంది కదండి ఇంకా మీకు దిగులు ఎందుకు
మేము ఇంటికాడనొచ్చో మాకు అంటే అలా ఇలా వెళ్ళడం అలా ఆలోచనలు ఉండవండి
ఊ
మంచిగా ఉండతాము నేను మీ ఇక్కడ ఉన్నచో ఉంటుంది కానీ ఇప్పుడు మీ స్నేహితుడు ఉన్నారండి వాళ్ళ ప్రియురాని కలిసే వస్తాడు అప్పుడు మా చెప్పకుండా రావచ్చు అప్పుడు దీక్ష విఫలమే కదండి అయ్యేది
అంటే మీకు తెలియకుండా ఎవరూ మీకు రావచ్చా అండి
ఉ వస్తారు నా దీక్ష పాడైతే మీకు పాపం ద తగులుతుందండి మీ స్నేహితుడికి కూడా
అవునండి
ఆ అవు అందుకయ్ ఇంటికాడ అయితే ఇల్లు కడిగి నిష్టగా ఉంటామండి అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదండి
అదే మంచిగా మంచిదండి ఎందుక్ కంటే బె ఇక్కడ మాది దీక్ష చేసి కూడా దీక్ష వేస్ట్ అయిపోతాయి చేసి కూడా ఇబ్బంది అవుతుంది కదండి
ఉద్యోగం రాణిచో మేము ఇంటికే వెళ్దాంమని
ఉద్యోగం వస్తుందలేండి గట్టిగా మీరు ట్రాప్
ఊ ఆ ఉద్యోగం రానిచో ఇంటి కెలేదామడి ఈ దీక్ష సమయంలో నేనిచ్చో ఇక్కడే ఉండే దీక్ష తీసుకునేదామండి మాకు ఉద్యోగం రాకపోవడమే మంచిది అనిపిస్తుందండి దీక్ష అయిపోయిన తర్వాత వచ్చింది అనొచ్చు మంచిదండి
మీరు అలాగే దేవుడి దగ్గర కోరుకోండి అలాగే జరుగుతుంది
ఆ అదే అండి ఇప్పుడు మేము దీక్ష తీసుకు కున్నాం అనుకో దీక్ష మళ్ళా గుడికి వెళ్ళే సమయం ఉంటుంది కదండి
అవునండి
ఊ
ఈ పదవులన్నీ మీరు ఉండగలరా అండి మాకు సందేహం కలుగుతుందండి మాకు సందేహంగా ఉందండి
ఊ ఉంటామండి మేము మాకు ఏమి ఇబ్బంది లేదు నలభై రోజులు దీక్ష అండి పన్నెండు రోజులు ఇది అండి ఇగ బయట అలా
చె
ఉ గుడులు తిరుగుతామండి మంచి గుడులు చూసుకొని తిరిగదము చెప్ప ఇగ విహార యాత్రకి గుడి విహార గుడులకి తిరిగి మళ్ళా మొక్కు ఏంటంటే దీక్ష చెల్లించుకొని వచ్చి మళ్ళా తిరుమలకి వెళ్ళి గుండు చేయించుకోరావాలండి
మీకు శుభాకాంక్షలు అండి మీ యొక్క పద్ధతులు చాలా పెద్దవిగా ఉన్నాయి
ఊ
ఇన్ని పద్ధతులు మీరు చేయగలరని మాకే సందేహం కలుగుతుందండి
చేస్తామండి మాకేమండి మేమేం చేయమా అండి
మాకు అదే సందేహం అండి
ఊ అ
మీరు ఈ పద్ధతిలో ఉందే ఉండార ఉంటారో ఉండగలరా లేదా అని మాకు సందేహంగా ఎక్కువగా ఉన్నదండి ఈ పద్ధతులు తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ అయినదండి
మేము ఉండాలని కోరుకుంటున్నామండి
ఉంటి ఉంటే మంచిదేనండి మంచి మంచి అలవాట్లు మంచి మంచి కట్టుబాట్లు నేర్చుకుంటారండి
అంటే పొద్దున్న మా నాన్నగారికి ఒకప్పుడు ఆరోగ్యం మంచిగా ఉన్నె ఉ ఉన్నదండి ఆ దీక్ష తీసుకొనిన తర్వాత పొద్దున లే లేయగలుగుతున్నాడు అయినా ముందరైతే మూ మల మలమూత్రంకి వెళ్ళినప్పుడు మల మూ త్రానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడు ఆ దీక్ష తర్వాత మంచిగా ఉన్నాడు మా నాన్న అసలు కాళ్ళు తీసి కాళ్ళు పెట్టేవాడు కాదు రాత్రి అయితే పని చేసి మా నాన్న అలాంటిది అక్కడ భజనలు చేసేవాడు
అవున అండి
ఆ మా నాన్నకి మా మామ కూత్ తురు చిన్న పాప కదండి అప్పుడు చిన్న పాపతో ఉన్నప్పుడు మా మామ కూతురు కూడా దీక్ష తీసుకున్నారండి మా మామ కూతురు మంచిగా ఉన్నిందండి అప్పుడు సరే అండి
సరే అండి సమయం సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండి
ధన్యవాదాలు అండి